హాయ్ అండి
హాయ్ బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం
ఆయిపోయిందా పని
అ ఆ పని అయిపోయింది. ఇంకా వంట చేసేదెంది
అవునా ఓకే మధ్యాహ్నం ఏం తిన్నారండి. మరి
మధ్యాహ్నం క్యాబేజీ కర్రీ తిన్నమండి
ఆ
అ మీరేం చేసారు ఇవాళ మధ్యాహ్నం
స్తున్నారు. ఈవినింగ్
ఆ ఏంటిది అండి
శనిగలు చె
శనిగలు చేశారా
స్థాయి కర చేసారండి
మీ వాయిస్ కట్ అయితందండి
హ్
అ
చాలా మీ బ్యాక్ సౌండ్ బాగా వాయిస్ వస్తుందండి.
ఇప్పుడు సాయంత్రం అయింది కదా అండి ఇంట్లో కోళ్ళు ఉన్నాయి అయితే అవి కప్పుతున్నారు.
అవునా
ఆ ఇగా అది ఆ వాయిస్ ఎటు పోయినా ఆ వాయిస్ వస్తనే ఉంటది. ఇగా
ఆహా
అ
ఇంకా చెప్పండి ఎలా ఉంది మీక్సడు వెదర్ కొంచెం చల్లబడ్డదా వర్షాలు వస్తున్నాయా
ఏక్కడ చాల్ల అండి ఇప్పుడు కూడా ఫుల్ ఉడకపోత కానీ మధ్యాహ్నం మాత్రం ఫుల్ నలభై మూడు డిగ్రీలు ఉంటంది
అవునా
నిన్న మాత్రం అమ్మో ఘోరంగా ఉంది.
అంత అసలు వర్షాలు రావాల్సిందండి. ఎందుకు
అవును వర్షాకాలం స్టార్ట్ అయింది. కానీ అసలు వర్షాలు పడట్లేదు
మాసెడ్ కూడా ఇవ్వండి వర్షాలు మాసైడ్ కూడా వేడిగానే ఉంది.
చల్ల గాలి కూడా వస్తలేదు కొంచెం కూడా
న్ ఫ్యాన్ కింద ఉంటే ఫ్యాన్ గాలి కూడా వేడి వస్తుంది.
ఆ ఇక మధ్యాహ్నం అయితే పడుకుందాంమని కూలరేసి దాని మీద కూ దాని ముందు కూర్చుంటే గాలి ఇగ ఇంత పక్కకు జరిగినా గానీ ఫుల్ లోడు కన్పిస్తాంది. మ్ టమాటా
ఇంకా అట్లా వెదర్ ఉంటే మొత్తం ఆరోగ్యం పాడైపోద్ది కదండి
అవునవును జ్వరాలు వస్తున్నాయండి ఇప్పుడు
స్టార్ట్ అయినాయ అసలు
టార్చ్ ఎయ్యలే మొన్నెటి వరకు ఇక జ్వరాలతోనే ఉండే కొన్ని
అవునవును
ఇగ ఇగ ఒకసారి వర్షం పడ్డది. మళ్ళా ఎండ వెల్ళింది మళ్ళా వర్షం పడ్డది మళ్ళా ఎండ వెల్ళింది.
ఫోర్ హండ్రెడ్ మీటర్ తప్పాల
మ్
మళ్ళా ఈ వర్షం పడి మళ్ళీ ఎండా వెళ్తా ఏంటంటే పాములు తేళ్లు కూడా వెళ్తాయండి వెదర్ కి
అవును అవును పాములు వస్తాయి ఇప్పుడు.
జాగ్రత్తగా ఉండాలి కొంచెం. అవి ఊసుర్లు వస్తున్నాయా అంటీ, ఇలా లైట్ లైట్ ఊసుర్లు వస్తున్నాయా?
వస్తున్నాయి వస్తున్నాయి పురుగులు అస్తాయానయ అండి ఇప్పుడు.
అవును అవిస్తే వాటిని లైట్లు బంద్ చేసుకోవాలి లైట్లు బంద్ చేసు కుంటే ఏంటంటే పాములు వస్తాయి వాటిని తినడానికి.
ఆ అవును
కప్పలు వస్తాయి
ఎట్ల అయినా బా బాదనే లైట్ ఉన్నా బాధనే లైట్ లేకున్నా బాధనే
కాదనే, అవి మొత్తం వచ్చి అన్నంలొనే పడతాయిండి అన్నం తినేటప్పుడు.
ఆ అంతా
మ్
మీ సైడ్ వస్తాయా అవి పురుగులు?
లేవండి మా సైడ్ రావు. ఆహా! నాకు అదే పల్లెటూరు అదే గుర్తుకొస్తుంది అబ్బా ఈ సీజన్ అప్పుడు అన్నీ పురుగులు వస్తా ఉంటాయి. అంటే యాసైడ్న
కానీ కొంతమంది అవి తింటారు ఫ్రై చేసికొని. కొని ఇట్లా కర్రీ చేసుకొని అవి అవి హెల్త్ హెల్త్ కి మంచి అని కింద పడినయన్నీ ఏరుకొని పోయి కడిగి మరి
అవును అవును అది మొత్తం ప్రోటీన్ ఫుడ్ అని తింటారు.
అదే అదే
మ్ అంటే అది ఎలా ఉంటాదంటే టేస్ట్ ఇది ఏలా అంటే పిల్లలండి బయట ఆడుకుంటుడ్రు
ఆహ
మీరు ఇవి రొయ్యలు తిన్నారా, చిన్న రొయ్యలు?
ఆ తినమండిమే అవి అంతా నీచువాసన
ట్
అంటే చిన్నరొయ్యలు టేస్ట్ ఉంటాయి అన్నట్టు, ఇవి ఉసుర్లు చెప్తారు, అలా టేస్ట్ వస్తాయి అంటారు.
ఆహా దాంట్లో ఇవి వేసుకొని తింటారా?
వేసుకొని తినరు గాని, అలా టేస్ట్ వస్తది అంటారు తింటా ఉంటే, వేయించి తింటా ఉంటె.
ఆహా అలాంటి టేస్ట్ వస్తుదంటారా?
ఆ
మీరు తిన్నారా ఎప్పుడన్నా?
నేను తిన్లేదు
రొయ్యలు రొయ్యలు
ఆ రొయ్యలు తిన్నాను.
ఆహా
అన్ని రొయ్యలు, బొమ్మిడాలు, చేపలు అన్ని తింటా
ఆహా
కానీ ఈసారి మెరుగ తగిలింది, అప్పటినుంచి ఒక్కసారి తెచ్చుకున్న ఫిష్ ఇంకా మరి తెచ్చుకొనే లేదు ఇక వేడే ఏంటంటే వెదరు చల్లగావుతుది కాబట్టి ఫిష్ తినాలి. టీ అంటరు వేడిగా ఈ వెదర్ మొత్తం వేడిగానే ఉంది, ఫిష్ తింటారు
ఇటు వస్తాయి, ఫుల్ ఫిషెస్ వస్తాయి. ఇక్కడ మంచిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి.
అవును
ఇక్కడ మా దగ్గర ఇంకా ఏంటి అంటే వేయించిన చేపలు కూడా దొరుకుతాయి, ఇట్టా కాలబెట్టి ఉంచుతారు కదా.
అవునా
హు అదీనీగ టమా టలో కానియ్యండి, ఉల్లిగడ్డలలో అట్లా వేసుకొని తింటారు ఇక మా ఇంట్లో
అది మంచిగుంటదండి ఆ కర్రీ, అది అంటే ఇష్టం నాకు
అవునా, మీరు తింటారా?
ఊ పచ్చిచేపల కంటే అలా వేడి చేసిన చేపలు అంటేనే ఆ అవ్వంటేనే ఇష్టం నాకు.
ఆహా
ఇంకా నాన్ వెజ్లో ఎక్కువ ఏం తింటారంండి మీరు?
ఉమ్ నాన్ వెజ్లో ఎక్కువ అంటే చికేన్ అంటేనే ఇష్టం.
ఉమ్
కొంచెం తక్కువ
మటన్ ఎక్కువ తినరా?
మటన్ ఎక్కువ ఇష్టం ఉండదు, చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం.
ఆహా ఇంకా పండుగలో ఏం పండుగలు అంటే ఇష్టం అండి మీకు
నాకు రంజాన్ అన్నా ఇష్టం మోహరమ్ అన్నా ఇష్టం అన్ని పండుగలంటే కూడా ఎక్కువని ఇష్టం ఎక్కువ అంటే రంజాన్ అంటే ఇష్టం
ఆ రంజాన్ అల్లుడు ఏం చేస్తారండి మీరు
ఆ నేను రంజానప్పుడు సేమియా చేస్తాను బిర్యానీ చేస్తాము
అ
ఆ మంచి కొత్త బట్టలు వేసుకుంటాం షాపింగ్కి వెళ్తాం మేము ఆ సాయంత్రం వండుకొని ఇంక మా కుక్ చేసినవన్నీ వేరే వాళ్ళకి ఇస్తాం
ఆహా
మా చుట్టుపక్కల హిందూస్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తాం మేము సేమ్యా చేసి ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారు సం సంక్రాంతి కానీయండి దసరకు వాళ్ళ ఏమన్నా చేసుకుంటారు కదా స్పెషల్స్
వాళ్ళు మీకు ఇస్తారా
వాళ్లు మాకిస్తారు
ఆహా
మ్
అ
నా పండుగలప్పుడు మేం ఇస్తాం వాళ్ళ పండుగలప్పుడు వాళ్లు ఇస్తారు
మొహరం చేసుకుంటారా మీరు
ఆ చేసుకుంటమండి
ఏం చేస్తరు మొహరం అప్పుడు
మొహరం అప్పుడు బెల్లం షర్బత్ ఇంకా బెల్లం తోటి మళిదాని ఇట్లా మన గోధుమ పిండి తోటి చేస్తరు
మ్
ఇంకా చొంగె రొట్టెలు అన్ని చేస్తరు ఎక్కువ అంటే ఏంటంటే షుగర్ యూస్ చేయరు బెల్లం యూజ్ చేస్తరు ఎక్కువ
ఆ ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తారా
మ్ బెల్లం తోటే చేస్తారా
నో హో
అయినా కాని షుగర్ కంటే బెల్లమే కదండి హెల్త్కి మంచిది
అవునవును మంచిది
అవి చేసినది ప్రతి ఒక్కటి ఇష్టమే నాకు ఎందుకంటే దాంట్లో మంచి నెయ్యి ఏస్తరు దేశికిి
నెయ్యి బావుంటది దాంట్లో ఏసి కాని కొంతది స్మెల్ బాగా వస్తది కదా అది ఏసి తినాల
అవును
ఎక్కువ స్మెల్ వచ్చేది వేయొద్దు అందుల
అ ఆ
ఆ ఎక్కువ స్మెల్ అంటే అద అదా అ రొట్టె మళ్ళి అంతా ఆ స్మెల్ తోనే ఉంటది
మీకీ గీ అంటే ఇష్టం ఉండదా
లేదండి నేను నెయ్యి తిన చాలా స్మెల్ కొంచెం నచ్చది నాకు ఒకారమొచ్ చినట్టైతది
అయ్యో మేమైతే అది దాంట్లో ఉన్న తర్వాత కూడా మళ్ళీ మీది నుంచి ఘీ ఏసుకొని తింటాం.
ఆహహ
న
ఆ నీకిష్టమేనా నెయ్యంటే
ఆ ఆ నాకిష్టమే
అఊ చాలా మంది వేడి అన్నంలో నెయ్యి ఏసుకొని తింటారు
ఆ మేయిన్ పచ్చడి ఉంటే చాలండి వేడన్నం ఉంటే నా పొద్దున స్నాక్స్ ఎక్కువ తిన అదే తింటాను మార్నింగ్ పూట బ్రేక్ ఫాస్ట్. పచ్చడేసుకోని కొంచెం నెయ్యేసుకొని. అన్నం వేడిగా అన్నం ఉంటది కాబట్టి తినేస్తే అయిపోయిద్ది ఇగ మధ్యాహ్నం వరకు ఇంక ఏం తిన్ను. అక్కీ
మీదింట్లో అలానే తింటారా
ఆ ఎప్పుడన్నా అంటె రోజ్ కాదు కర్రీస్ తిని తిని బోర్ కొడితే తింటాన్.
నెయ్యి నెయ్యి ఏసుకొని తింటారా అక్కడా మీ సైడ్ దొరుకుతదా నెయ్యి బావుంటదా.
ఇటు మంచిగ ఉండదండి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను ఆ సైడ్ మంచిగ దొరుకుతది.
ఆహా కదే వెళ్ళేటప్పుడు తీసుకెళ్తరా.
ఊ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. ఈ సైడు ఒకసారి తీసుకున్నా కానీ ఆ అక్కడా మాఊరు మామమ్మి వాళ్ళ ఊరు నుంచి తక్కువొచ్చిద్ది రేట్ లో. కానీ ఆ టేస్ట్ చూస్తే మటుకు మొత్తం డాల్డా నే అది. ఆయిలు డాల్డా మిక్సూ అసలు ఇంత స్మెల్లు లేకుంటదా వేస్ట్ అదీ ఉ హు హు
హలో
ఆహ చెప్పండి అ
ఇంకా మీకు పల్లెటూరు అంటే ఇష్టమేనా అండి
ఆ ఇష్టమండి నాకు
బాగుంటది గదా వాతావరణం
వాతావరణం మంచిగ ఉంటుంది ఈవినింగ్ పూటా కానీ మార్నింగ్ పూటా. మంచిగుంటది మా పిల్లలు వెళ్దాం వెళ్దాం అని అంటుర్రు గానీ ఇప్పుడీల్ల స్కూల్ స్టార్ట్ అయినయ్. వెళ్లాలని ఉంది గానీ మళ్ళ ఇటు స్కూల్ మిస్ అయితే ఇప్పుడు మళ్ళీ బుక్స్ ఇస్తరు. అది మళ్ళ అది ఒక ప్రాబ్లం ఉంది
అవునవును కరక్టే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినయి కదా ఇగా. తొందరగా అయిపోతయి బుక్స్ ఆ క్లాసెసా
మిస్ అయితే మళ్ళ ఇస్తే ఇస్తరు లేకుంటే ఇవ్వరు
అవును ఇవ్వరు
కొంచెం ఈసారే మేము అస్సలు వెళ్ళలేదు ఎక్కువా లేకుంటే మేమే ఒకా వన్ మంత్ వరకు ఉంటాం అటు ఇటు కానీ ఈసారే ఎక్కువ వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళ
అయినా ఈ ఎండల్ బాగా ఉండే అస్సలు ఎండలకి బయటికి ఎళ్ళాలంటేనే భయం.
అవునండి ఎనగలేతే బాగుండే
పోయేటన్న పోదాం అనుకున్నా కాని ఎండకి డ్రాప్ అవ్వాల్సిందే ఇక
ఆ
అ
పెళ్లి ఏం చేస్తామండి వెళ్ళి వచ్చే వరకు ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయిపోకుండా దరవలేదు చూడు ఆ ఇంటి కేళ్తే బయటికి